బావున్నారా మేడం
బావున్నాం సార్ మీరు బావున్నారా
అవునండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు సార్ ఖాళీ గున్నా పిల్లలు ఇప్పుడులా డిన్నర్ చేశారు
అవునా అండి ఏమేమి చేషినరు మేడం ఈరోజు
చికెన్ చేసాం సార్
చికెన్ చేషిండ
మ్
మార్కెట్ కెళ్ళి తెస్తుందా
అవునండి
వెజిటేబుల్ మార్కెట్ కెళ్ళిండా
ఆఫ లేదు మా సారు తీసుకొచ్చారు చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు
అవున ఇంకేం విషయాలు
ఏంటండి
ఇంకేం విశేషాలు మేడం మీరు మార్కెట్కి వెళ్తార మేడం
మేము అండి వెళ్తామండి మార్కెట్కి వెళ్తాం వెజ్ అవునండి వెజిటేబ మ ర్కెట్ కెళ్తాం ఇక అన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటాయి టమాటా అన్ని రకాల వెజిటేబుల్స్ మనకిష్టమైను వెజిటేబుల్ తీసుకుని రావడం
వెజిటేబుల్ మార్కెట్స్ అంటే ఇప్పుడు ఎక్కువ టమాటో మీ ఇష్టం అండి మార్కు కూరగాయలలా
కురగాయలలో టమాటా పచ్చిమిర్చి ఆ చిక్కుడుకాయ కబ్ క్యాలిఫ్లవరు పొటాటో అన్ని రకాల వెజిటేబుల్స్ ఎక్కువ ఇష్టం అండి ఆ కూరలు వచ్చేసి తోటకూర గొంగూర మంటకోళ పొదీనా ఎన్ని టమాటా పప్ పూల్ బాగిష్టం పూదన పస్త వాడి కోసం మా చిన్న బాబుకి ఏమో పూదినతో బగార్ చేస్త బగావర పా చిన్నవ అన్ని అన్ని తింటే సో అంటే కొత్తిమీర పొదీన ఏవన్నీ ఎక్కువ యూజ్ చేస్తే మంచిది కదా హెల్దీ ఫుడ్స్ కద ఆక్కూరల్ ఎక్కువ తింటే గా రకాాల కొన్ని ఈ క్యాబేజీ కాలిఫ్ ఫ్లవర్స్ కూడ ఎక్కువ నాకెష్టం గానీ ఇక మా పెద్దవాళ్ళు తినరు ఇప్పు మా పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ తిన
ఓన్లీ మీరు కూరగాయల మార్కెట్ తప్ప వేరే మార్కెట్ కూర మేడం సుపర్ మార్కట్
ఎక్కుసూపర్ మార్కెట్ కి వెళ్తు తముఇండ్ల సరుకులు సంబంధించినవి కద పప్పులు ఉంటాయి ఆ నూనె నూనె ఆయిల్స్ బిస్ కెట్స్ అన్ని రకాల ఇంట్ల సరుకులన్నీ సూపర్ మార్కెట్ లో దొరుకుతా ఉంటా మనకి ఇంటికి సరిపోయే సరుకులని నెలాకి సరిపోయేటన్ని మార్కెట్ లో తీసుకోవచ్చుకోవచ్చు
నిత్యావసర వస్తువులు రేట్ కూడా బాగా పెరిగింది మేడం
అవునండి అవును
ఆ ఎక్కువ ఏం చేస్తారు మేడం మీరు
ఎంట అంట
వెజిటేబుల్ మార్కెట్లో ఎక్కువయింది తీసుకుంటారు మీరు
టమాటా చిక్కుడుకాయయా వకాయా బెండకాయయా దొండకాయ తోటకూర పుదీనా గొంగూర అలాంటి ఆకూరలు తీసుకుంటాం ఎక్కువ దాంతో పాటు ఆ వారానికి ఒకసారి సరిపో అంత తీసుకుంటాం అల్లం మెల్లిగట్ట కూడా దొరుకుతుంది ధనియాలు లవంగాలు కోడిగుడ్లు కూడా మనకి మార్కెట్ లో తక్కువ రే ట్ తక్కువ రేటుకి దొరుకుతాయి అన్నమాట
ఎలా వెళ్తారుా మేడం ఆటోకి వెళ్తారా మీరు బై వాక్ పోయిపోతారా
ఆటో ఓకే అండి మాకు ఒకకబుల్ డిస్టెన్స్ లేదండి
ఆ కాబట్టి ఆడ్డకి వెళ్తార తెచ్చినప్పుడల్లా సరుకులకు ఎంతా సరుకులు తెస్త
వారానికి సరిపోయంత ఒక ఫైవ్ హండ్రెడ్ అయిబోన అయితాయంండి ఇప్పుడు పెరుగుతు ప్రస్తుతం పెరుగుతున్న ధరలయితే ఎక్కువనే ఉన్నాయి ఈ అవునండి అవును
ఆరు వందలు మీకు ఎన్ని రోజులు వస్తాయండి
ఒక మనకి సిక్స్ డేస్, ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ వస్తాయండి మినిమం
మ్మ్
ఫైవ్ డేస్ ఫోర్ డేస్ ఎలా
ఇప్పుడు ఇప్పుడు నిత్యవసర వస్తువులు ఎక్కువ మీకు ఎక్కువ నూనె, పప్పులు, ఉప్పులు ఇవే కదా
అవేమో సూపర్ మార్కెట్ లో తీసుకుంటాం
సూపర్ మార్కెట్ బయట కిరాణా షాపు లో తీసుకోరా మేడం
ఆహ కిరాణాషాపు లోనూ సూపర్ మార్కెట్ ను ఏమన్నా ఆయిల్ డబ్బాలు గానీ ఎక్కు తీసుకుంటాం దా డబ్బాలలో ఇస్తాం ఫిఫ్టీన్ లీటర్స్ లో గానీ ఫైవ్ లీటర్స్ ప్యాకేజ్ లో ఉంటాయి అవేసుకున్నటప్పుడే అయితే హోల్సేల్ షాప్లలో ఆయిల్ తీసుకోవడానికి ఇష్టపడుతాం మనకు కొద్ది రేట్ తక్కువ ఉండే అదే కిరాణా షాపు లో కొంచెం రీ ఎక్కువుండే
అవునా మే
తీసుకొని పక్కకు పోయి ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకొసుకుంటామ్
అవునా తీసుకున్నప్పుడు సరుకులు కిరాణా షాపులు ఎంత వరకు తీసుకుంటారు మీరు ఒక మూడు వేలు తీసుకుంటార సరుకులు
ఆ మూడు వేలు మూడు వేలు పడతాయిండి మా పెద్ద ఫ్యామిలీ అండి
అంటే ఇప్పుడు మీకు మూడు వేల సరుకులు ఎన్ని రోజులు వస్తాయండి
వన్ అండ్ హాఫ్ మంత్ వస్తాయండి
అంటే నెల పదిహేను రోజులా
ఆ నలభై అన్ని రకాలు అవునండి
ఎక్కువ యూజ్ అయేది ఏంటిదండి ఎక్కువ మీకు ఇంట్లో యూజ్ అయ్యేది
పప్పు ఎక్కువ వండుతామండి నూనె, పప్పు
మ్మ్ హ్మ్
కూరగాయలు
మీ పిల్లలకు పప్పు అంటే ఇష్టామా
ఆ పప్పు ఇష్టమండి ఇంకా వాళ్ళకి ఇష్టం అనే పాప్కార్న్ కూడా చేస్తూ ఉంటా
ఆ
టిఫిన్స్ కూడా చేస్తా ఉంటా
కూరగాయల మార్కెట్లో ఎక్కువ కూరగాయలు తినరా మీరు
ఆ తింటామండి
ఆ సరుకులకి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కరే వెళ్తారా మీ ఫ్యామిలీ
మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తీసుకుని వెళ్తామండి
మీరుండే ఈఊరికి దగ్గరేనా దూరమా
దూరమే ఉంటది ఒక నైన్ కిలోమీటర్స్ అలా ఉంటది
నైన్ కిలోమీటర్స్ ఉంటాయా
అవునండి
మేడం ఇంకా ఏం విశేషాలు మేడం
ఏంలే
ఎక్కువ ఏం వండుతారు మేడం మీ ఇంట్లో కూరగాయలు ఉంటే ఏమి ఇష్టం టమాటా ఇష్టమా పుట్లకాయ ఇష్టమా
టమా టమాటా టమాటా బీరకాయ కూడా పెద్దవాళ్ళు ఇం ారు మేమి చిక్కుడుకాయ వండుకుంటాం
ఆ చిక్కుడుకాయ తింటారు పిల్లలుకు
అవునండి
ఆ అంటే ఇప్పుడు ఈ కిరాణా షాపులలో ఎక్కువ టీ షుగరు ఇవేమి తీసుకోరా మీరు
ఎందండి
టీ పొడి గిట్లా షుగర్ గిట్లా ఏం దీసుకోరా
తీసుకున్నాం కిరాణషాప్ నెల్ల తీసుకుంటాము ఒకసారి నెట్ తీసుకుంటాం త్రీ థౌసండ్లా అవుతుంది. చక్కర ఏమో ఐదు కిలోలు మూడు కిలోలు మళ్ళా ఆ టీ పొడి వచ్చేసి పావు కిలో ఇంట్ల సరుకు సబ్బులు షాంపూలు టూత్ పేస్ట్లు పౌడర్స్ క్రీమ్స్ ఇయన్నీ తీసుకుంటాం పిల్లలలకు సరిపోయ మ్యాగీసు
ఇప్పుడు న్యాచురల్ గా ఇప్పుడు మీరు వ్యవసాయదారుల దగ్గర తీసుకోరైతే మీరు కూరగాయలుగిట్లా
తీసుకుంటామండి ఒక్కొక్కసారి అట్లా ఒక్కొక్కసారి ఇలా తీసుకుంటాం ఏది అవైలబుల్గా ఉంటే అదే తీసుకు
అంటే మీ విలేజీ విలేజా టౌనా మేడం మీది
మాది విలేజ్ అండి మేము టౌన్ కు వెళ్ళినప్పుడేమో ఒకసారి వారానికి సరిపోయే కూరగాయలు తీసుకుంటాం వేళ్ళన ప్పుడు మనం వ్యవసాయదారుల దగ్గరే రైతుల దగ్గరే మనం తీసుకుంటాం అలా పొలాల ఉమ్ తరగా ఆ పండిస్తారు గాబట్టి టమాటా అవి కొంచెం నాచురల్ ఫూ నాచు రలుగా ఉంటాయి గాబట్టి వెజిటబుల్స్ అవి దీసుకోవడానికి ఇష్టపడ
ఇప్పుడు మీకు టౌన్ లో నచ్చుతయా కూరగాయలు ఇక్కడ వ్యవసాయదారుల దగ్గర నచ్చుతాయా మేడం
ఇక్కడ వ్యవసాయదారుల దగ్గర నచ్చుతాయండి. ఇక్కడ ఏమి అంత మందులు వేసి ఎక్కువ పెంచరు గదా ఎక్కువ రోజులు గూడా తెచ్చి వాడిపోయినట్టు ఉన్నావ్ అప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటాయి
అవునా మేడం
చెట్టు మీద కొసుకొచ్చి ఏమ్మటే అమ్ముతా ఉంటారు.
ఇప్పుడు వ్యవసాయదారులు ఎక్కువ ఏం పండిస్తారు మేడం ఇక్కడ మీ ఊర్లో
మా వాళ్ళు మిర్చి కూరగాయలు అయితే టమాటా ఎక్కువ టమాటా పచ్చిమిర్చి తేజమిర్చి ఎక్కువ అమ్ముతమ్ పండిస్తారు.
అంటే మీకు పచ్చిమిర్చి గూడా తీసుకుంటారా మేడం
ఆ కొనుకొనడమే అండి మాకు మాకు చెట్లు ఏమి లేవు.
ఇప్పుడు ఈ రోజులలో టమాటా రేట్ ఎక్కువుందా మేడం
ఆ ఉందండి కిలో పదిహేను
అంటే ఇప్పుడు మార్కెట్ కు ఇక్కడికి ఎట్లుంది తేడా ఎంత ఉన్నది మేడం సేమ్ అదే రేట్ ఉంటదా మేడం ఆహా ఇప్పుడు మీకు టౌన్కి యెళ్ళి తీసుకునే బదులు ఇక్కడ తీసుకున్నదే మంచిగా అనిపిస్తది మీకు
అవునండి ఇప్పుడు మనం అక్కడికి యెళ్తే ఛార్జ్ ఎట్లాగా మనం ఒక ఫార్టీ రూపీస్ అయితది అదే ఇక్కడ తీసుకుంటే ఇంకో ఫార్టీ రూపీస్ తగ్గట్టు ఒక రెండు కిలోలు టమాటా అయినా తీసు కోవచ్చు
అవునా మీకు ఇదే నచ్చుతాయి గదా ఇక్కడ మీ ఊర్లో తీసుకోవడమే బాగుంటది మరి
ఆ అవునండి
ఆ ఎందుకంటే ఇప్పుడు మన కృత్రిమంగా వాళ్ళు పండిస్తారు కాబట్టి ఏమో ఇప్పుడు రవాణాల్లో ఏం డస్ట్ పడకుండా ఏమి ఉండకుండా ఫ్రెష్ గా తెంపుకొస్తారు కాబట్టి మీకు నచ్చుతది ఇక్కడ
ఉమ్
ఇప్పుడు మరి మీ కిరాణా షాప్లలో కూడా హోల్సేల్ తీసుకుంటారు రిటైయిల్ గా మామూలు తీసుకుంటార మేడం అడ హోల్సేలె ఇస్తాడ అక్కడ
కొంతమంది కిరాణా సరుకులు కూడా ఇంటి దగ్గరకు వచ్చి అమ్ముతూ ఉంటారు. ఇట్లా టీవీఎస్ బండి మిద బళ్ళ మీదకి వచ్చి అమ్ముతా ఉంటారు అక్కడ మనం వారం ఖాతా పెట్టుకు అనా వారానికి ఒకసారి ఇస్తూ ఉంటాం అన్న
అవునా మేడ
అవునాండి
ఇప్పుడు మీ నిత్యావసర వస్తువులు మీరు ఒక వచ్చేసి త్రీ థౌజండ్ ఎబో తీసుకుంటారు అయితే
ఆ ఇప్పుడు మనం ఒక్కసారే త్రీ థౌజండ్ పప్పులు ఉంటాయి కదా ఇంట్లో సరికు
ఆహా
థౌజండ్ అయితే లేకపోతే ఇంటి దగ్గర వస్తే వారానికి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడు
ఆ మీరు ఎక్కువ పప్పు తింటరు అంటల్లు కదా వ్యవస్ యరాదారులగ్గర పండిస్తారు కదా మేడం అవి తీస్కోచ్చు కదా
తీసుకుంటాం కందులు పెసర్లు అవి కూడా తీసుకుంటామ అండి
దొరుకుతాయా మేడం మీ వ్యవసాయదారులో పల్లెటూళ్లలో ఆహా క్రుత్రిమంగానే పండిస్తారు వాళ్ళు ఆహా మీ ఇంట్లో మీ ఇంట్లో జొన్నలు తింటారు మేడం జొన్నలో జొన్నలు రోట్టెలు కానీ
ఎప్పుడొ ఒకసారిజొన్న రొట్టెలు తింటాం జో సజ్జలు రాగులు కలిపి రోజు జావ చేసుకోని తాగుతూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఆ మార్నింగ్ టైమ్లోనే తాగుత
పిల్లలు కూడా తాగుతారా మేడం
లేదు పెద్దవాళ్ళు మా అత్తయ్య గారు మావయ్య గారు తాగుతారు ఇక మేమేవరం తాగం
అహా అవునా అండి ఇంకా మేడం
ఇంక చెప్ప కాలి సర్ సరే సర్ థ్యాంక్యు సార్